హలో
హఓ
హలో
ఆ కా
బా నతంద
హు కనక నీడన్ పో
అయింటి తమ్ముడు వినపడట్లేదు
మీరక్క
మీరు మేము బానే ఉన్నాం కొంచెం కట్టి మరలాడండి అప్పుడ మరలేదు
తిన్నారా క
కొంచెం గట్టిగా మాట్లాడు తమ్ముడు
మం చేస డాట బోయరం దసార
ఇ భోజనం మ చి సాయంత్రం చ సాయంత్రం ను చేయలేద్దాముడు చేయాలిగా ఇంకా పన్నెండునర్ అంది కదా ఒకటింటికి ఇ వరకు చేయ అనుకుంటున్న ఒకటి రెండు వెయ్యాలి అనుకుంటున్న. మీ అమ్మ నాన్న మంచిగా ఉన్నారా?
అమ్మా నాన్న బాగానే ఉన్నాడు అక్క మీ అమ్మ నాన్నాక్క
మంచిగనె ఉన్న తమ్ముడు మా అమ్మ ఆ అంజి దగ్గరనే ఉంటాము. ఆ ఏంటి తమ్ముడు
ఇంట్లో ఇంకా బండలు ఎప్పుడూ ఎస్సిర్రు అక్క
మా ఇంటి వెనకాలా మొన్న ఎస్సిర్రు మీరు చూసినవ తంబే ఆహా ఈ ఈ ఇక్కడన ఇక్కడ నిన్న వాల్ అడైతే పడవైంది ఏంటది బాగుంది అక్కడ ఉండి మనలే ఇరనండి ఏమనలేదు ఏమ అనుకున్నా కూడా బాగా ఇచ్చేశారు మరి ఎట్లిచ్చారో ఎవరి లేదు ఇంకెందుకు అట్లా ఇట్లా నిన్నాం ఉమ్
భీముడు కూడ ఇగ మాట్లాడతాడేమో నాకు తెల్వదు మొత్తం
ఆ అయితే ఏమైంది తెలుస తమ్ముడు. నిన్న బావ అడిపోయి నినుసుున్నాడు. నిల్సోని టైము పన్నెడున్నరైతాంది పన్నెండు నారి రోజు పన్నెండింటికి దిగిపోతుంది పొద్దున ఆరింటికి వచ్చి మా సాయంత్రం మధ్యాహ్నం పన్నెండింటికే దిగిపోతారు కదా వాళ్ళు
ఆ
ఆ అవునా నువ్ చిన్న తమ్ముడు
ఆ
అవునా
ఆ అయితే అడున్నా అన్నా బండిలేస్తారా ఒకాయనున్నాడు అంటే నేను నీ దానికోసమే నాలుగు ఐదు అని నేనన్నాను ఆ ఆ ముందే ఉమ్ ఎవరినైనా వాళ్ళకి భాద అనిపియాదు నా కళ్లు మండి ఓరుతాన ఆ బావ సంపుడెకేనే ట బావ సప్ల కూకున్నంట ఆ అక్కడున్నంత నుండి అక్కడున్న రోడ్ బాగాంది పన్నెండున్నర అయిాన్ని రోడ్డు అన్నింటిక కూదరగా పన్నెండున్నర అఐతాన్ని పోదలేరు పందికలేదా ఇంకా పోతలేరు అంటా హడ బ బద్ అలేదా అంటాను మేము ఎర్తం చెయ్యము మా పని గురించి మీకు ఎందుకు సతంట చూడం బుద్దు అయితలేదాంది అది ఇది తిట్టిందిగా న ఇ పొద్దున నువ్వు వచ్చినట్టు ఉన్నావు అనుకుంటాన్న
దాలక్ష్మీ అక్క
ఆ నువ్వు ముందు చూసినట్టు ఉన్నావు కదా ఆమెను కలవు
ప్రత్యేకలు కూడాద అంటారుద
ముందుగానే వచ్చేసారని అంటారు గా అక్క
అర్థం కావట్లేదు తమ్ముడు
ఎల్లి వచ్చాక లేదు అంటురు కదా
ఆ నువ్వు వచ్చే వరకు అంటారు కదా ఎన్నో కదా నీతోనే ఏమైనా అన్నార తమ్ముడు వాళ్ళు
ఏం అనలేదాప్పుడు
ఏమంటే ఎమ్మటే మనం చెప్తాం గా అక్క మనం మీకనొచ్చి చెప్తాం కదా మనం
ఆహా అందుకని తిను చెప్పలే తమ్ముడు
మ్మ్
హ్మ్ అయితే ఇప్పుడు ఆమె అత్తమ్మ ఈయన అల్లుడు గద తమ్ముడు మరి అన్నడు అవసరమా ఇప్పుడు మేము చూడంగానే మేం ఇప్పుడు ఆయనతో మాట్లాడంగా ఆయనేమైన కూల్పోయింది కూడా
ఏ అక్క
ఎంత కోపం చేయొచ్చా బావ మీదికి
ఏం తీయొద్దు
ఆ ఆయనే రోజు సరదాగా ఎట్లా మాట్లాడతాడు తెలుసుగా నీకు ఆ బాబాయితో వాళ్ళతోని వీళ్ళతో నిఎట్లా మాట్లాడతాడు తెలుసుగా నీకు
గట్ల ఏరతారు మరిగా
అది అయిపోతే అయిపోద్ది గా అక్క భీష్ముడు భీష్ముడి లో వాళ్ళకు మన
ఆ అందరు ఇంటి పక్కన వాళ్ళందరి తోను గొడవ వాళ్ళే పెట్టుకుంటరు మన మాత్రం పెట్టుకుంటారు అని చెప్తారు వాళ్ళంతా ఇప్పుడు ఎవరితోనైనా మారుతుంది పక్కనెవరితోనైన మారుతుందీ తబలవాల్లు
మన ఉత్తర్ మాది ఇలా ప మంతని చెప్తారు సరే క్కా
ఆ పది మంది పని చెప్త చెప్పుకునే చెప్పుకునే తమ్ మన తప్ప అయినప్పుడు మనకు బాధపడుతు ఒకటే మాట
బ వాల్ప కస కస రకాల
బాయిట్ మ్యామ్
కారుతున్నాయి క్కా ఎండాలే లే మరి గోరం అవు
ఆ అవును ఎన్ - ాలం ఎప్పుడు కూచ్చుదు మరి ఇంటి ముందు చల్లదనే ఉంటదింది అక్కడకి పోనువు మెత్తకాడాకి ఓపోనువు
అడి అతేు కా
నేను ఇంట్లోనే ఫ్యాన్ కిందనే మంచిగా కూర్చున్నా బయట ఎండకడుతుందని
అత ఎలా తాాల
వర్షాకాల ముచ్చేదాకా ఎన్ చప్ప నాకు
నలభై ఆరు శాతం ఇవ్వబెడుతుంది వాతావరణం నలభై ఆరు శాతం అన్న వాతావరణం
అవునా
హ
వంద శాతం ఉందా వాతావరణం ఎలా ఏడా
నాన్ చార్ మర్లా నలభై ఎనిమిది
ఏ ఏంటి తమ్డు
నా మోరు నాన్ చారు మర్లే లేదా అక్క
ఆ ఆహా అక్కడ మన ఊరికి కొంచెం అక్కడ
అ నిడుతు అక్కడ
ఇంకేం చేస్తున్నారు తమ్ముడు
క్క ఇంటి అన్ననే ఉన్నామంటే బిండకాయ కూరున్నారు
తుండకాయ
బెండకాయ బెండకాయ
వెండకాయ బెండకాయ నీకు ఇష్టం ఉండదు కదామ్మని మరి ఎట్లా
ఫగా బన్నకాయ
మరి బిర్యానీన్నప్పు తంబిన
ఫైస ఏడున్నాయ్ క కన్నా ప క్క పైసలు
ఎనిమిది వేలు కొడితే ఎనిమిది రోజుల గు ఉంచవా తమ్ముడా ఈ పైసలా లేకపోతే చింతకాయ గింజలా అవి
అనుకున్నా కా ఇంత అంటలే నా అంటలే నాన్న అనుకున్నా
తమ్ముడు
అ పైసలుల్పిలు తవు ఇప్పుడే అది హక్కుంటావు అది నాలుగు తెర
చెప్పిందివి చేయాలి కద తమ్ పైసలు చాలా ఖర్చు పెట్టొద్దు ఎందుకంటే ఎప్పుడు ఏ సమయ వచ్చేది తెలియదు సమయ వచ్చినప్పుడు చూసుకుందాంని అనుకోవడం సోమరిపోతు తనం అది
అడ ఉప్పు క
అది ఉన్న ప్పుర్చ పేట్టో ఉతా
దతే ఆరు ఆరు వేల ఆరు వేల ఇలా కొడదాం అనుకున్నా
ఎన్నిసార్లు చెప్పినా కూడా పైసలు ఖర్చు చేయడం నువ్వు మీ బావతో కలిసి మీ బావ అ అంతగపెద్ద ఆ మాగం చెతారు పైసలు త్యాగం చేసింది కాకుండా మనుషులు కూడా ఆని ఇస్తారు మీరు ఏమన అంటే మీకు కోపాలు చాలా ఎక్ వో వస్తాయి నేను చెప్పింది మాత్రం అసల్ చేయరు మీరు
వాకు వకాయికు హాల
దేనికైనా మీకు కోపాలే వస్తాయి కానీ వర్షకాలమ మెప్పు ఎప్పుడుస్తు తముడు
వర్షాకాలం
వచ్చే నెల వస్తదా ఈ నెల అయిపోయాక ఎన్ని రోజుల వరకు వస్తాది
ఇ నెల ఆ ఇ పై ఇకా మళ్ళ వచ్చాయి ఎనిమిదేలా కొస్తాలు అట్లా వాడతాయి
నీకు ఏమేం కూరగాయలంటే ఇష్టం తమ్ముడు
నాకు పెసరపప్పుటే ఇష్టం మా అక్కకు కందు పప్ అంటే ఇష్టం నాక నాకేమో పెసరపప్పు అంటే ఇష్టం లొ
ఆ
కొంచెం కందిపప్ అంటే ఇష్టం
ఏమేమి కురగాయాలు ఇష్టమని అడగలేదు తమ్ములు నేను ఏమేమి కూరగాయల్ ఉంటాయి మీ ఊర్లో అని అడుగుతున్నా
బమూఊర్లానా దొండకాయ దొండకాయ టమాటా పప్పు మైదాం పిండి శనగపిండి
కూరగాయలు అడిగిన తమ్ముడు పెండ్లు అడగలేదు నేను
కూరగాయలా అక్క
ఆ మా ఊర్లో కూడా అన్ని కూరగాయలు దొరుకుతాయి మా ఊర్లో టమాటాలు దొరుకుతాయి మా ఊర్లో మటన్ కూడా దొరుకుతుది మా ఊర్లో ప్రతి ఆదివారం మటన్ కొతారు ఆ మా ఊర్లో చింతకాయ అమ్ముతున్నారు మీరు తీసుకుంటారా
నాక ఏ ఉ తకు నా డబ్బులు లెక్క నాక్కడ
పైసలు ఏముంది తమ్ముడు పైసలు తర్వాత అయిన ఇవ్వచ్చు వంద రూపాయల కిలో చొప్పున అమ్ముతున్నారు మా ఊర్లో చింతపండు చాలా పుల్లగా ఉంది చాలా రోజులు నిలువు ఉంటుంది చాలా నీట్గా మంచిగా ఉంది పే ట ఉన్నది కావాలంటే మీ నానమ్మకు అడిగి చెప్పు భూమి అమ్ముతాము మాకు చింత చెట్టు ఉన్నది కదా పాతింటి దగ్గర అప్పుడు ఉన్నది
నాకురుతా నవ కున్నార చింత చెట్
మాకున్నది మీీకు చింత చెట్టు లేదా
త మాతో
ఆ
మాకు లేదక్క చింత చెట్టు మాకు
అన్నం ఎప్పుడు తింటావు మరి
చూడాలక్క మా ఇడ దిండకాయ కూర ఆకలి అైతుంది కాని ఇప్పుడు ఇంటికి వెయ్యి మళ్ళా కూర వండుకున్నా అంత ఓపిక లేదు
ఆ ఎట్లా మరి
నీరు నీర తీసి నీర వసాక మళ్ళీ ఆకలికి తిన్నాం లేకపోతే మళ్ళా వాడుకున్నాం
అంతేేనా తమ్ముడు కాసేపు పడుకోవాలి తమ్ముూడు ఎండలో తిరగొద్దు
నతే పల మత్తం ఏం కూడా ఉ
అవునా తము డుూ
నా భావనే ఇంట వెనుక చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు
అవి ఒకకాళ్ళ అనట్లే పోతాము మ మీ బావకి ఇంటనికా చెప్పులు లేకుండా తిరుగుతుంటే
బాగాకు ములుగుచ్చుకునే బాగా తెలివాల అక్క
ఏంటి తమ్ముడు
బుల్లులు ఉంటాయి వెనక ఇంటి వెనుక మాల
అవునా సరే తమ్ముడు నా బాబులే చిన్న ఉంటున్నా తను ఏడుస్తున్నాడు
హు సరే అక్కా